సరే మాట్లాడ్తారా నినబడుతాంది.
జెప్పియే
టు కాల్స్ అయినయా మల్లరావ టూ కాల్స్
ఆ మళ్ళ రావు ఇప్పుడు ఉన్నయ్ మా ట్లాడుకంటే బెటరె
ఓకె
మ్మ్ ఇంగ జెప్పిగ
అమ్మెలుగు ఎంది ఎం ఈ పర్సనల్ విషయంలో ఏం మా లా
మీదె ఇప్పియా మీది పై కైంది
మా ప్రాజెక్ట్ ఏమున్నది రా యేం లే సింపుల్ మొన్న ఎస్పి యైయిట్ కూ సిక్స్ ఎస్పి తగ్గట్టు వాడర్ వెడితే వేరే ఈ లే స్పీచ్ వాడు నాతో మన్ కి ప్చ్ నార్మల్ గా ఒ వయిసస్ సిస్టెమ్ తయారు తేద్దవను కొన్నా
వై కన్ సుంటా
ఆ
దేనిగి మన ఊరు అస్స్టెంట్లక
ఓ ఆక్చువల్లీ దానిలో స్పీకర్ ఆప్షన్ లేదార మా తెంగ తండవి హ్మ్
పట్టుకొని మాట్లాడు ఎం గాదు ఎందుకు చేతినొప్పులొత్తనాయ
ఔ
ఏంగాదులే ఇంకొ అరగంట్ నొప్పులొత్తే ఏం గాద్
అర్ధగంట అంతా అయిపోతయా
రోన్
బ ఉ సినిమా దౌ ధరే
స
దొబ్బుతా లేదుగా మీరు ఓహో
అంతే గా తప్పదు
ఆరు కంటే అప్ టు వెన్ సెవెన్ ఉమా హు లడ్డు సెవెన్ థర్టీ దాకా నాతోనీ కాదురా సిక్స్ సిక్స్ థర్టీ అంటే అయితది
సర్ సిక్స్ థర్టీ ఏ గాని
సెవెన్ థర్టీ అంటే కే అమ్మ తోడు నాక అంత ఓపిక ఉండేనే ఉండదు
ఏందీ నీ ఎంత సేపు రా రొన్ని
అవు ఈ ఇంకోలా దగ్గరా రా
ఆ ఇంకేం అంటే మన అంటే ఉన్న అంటే ఒరిజినల్ టాస్క్ కదా
హు
అమ్మా అక్క దగ్గర ఇంకా కొందరు దగ్గర ఉంది కానీ మనకు తెలవదు వాళ్ళు ఎవరో
అచ్చా ఇప్పుడు టాస్క్ లేనొల్ల దగ్గర నా
మీ దగ్గర మనం మన వాడు చూడు నీ పక్కన కూర్చుంటాడు మాస్టర్ ఆ హు రాంనగర్
అరి ఇం చేయరాదురా
ఆహా ఏం కాదురా నీకు ఎంతసేపు అయితంది చెక్ చేయాలా
అర్ధం కాలే
నీకు ఎంత సేపు రా
సరే నింగ్ టైం
రిమైనింగ్ టైం కాలింగ్ మ్ అనదర్
ఓ
ఇంకేవరికి ఆఫ్ చేయడ
అర్ధం కాలేదు
ఇంకెవరికైనా చేసుడే ఫోన్ ఇంకెవరి కైన చేయడమేరా
అట్లాంవ్
మ్ నిన్నా మా ఫ్రెండ్గాన్ ఫోన్కి చేసింన్రా
ఎవనికి రా
ఆడు అది గుజరాత్ల చదుతడు ఆడు
అచ్చా
మ్ అల్ల కాలేజ్ల జాయిన్ చేస్తే అంట పదివేలు ఇస్తారంట ఒక అడ్మిషన్కి
ఆ పదిగాదు ఇరవై
ఇరవై కాదు సంవత్సరానికి పదివేలు అంటే నాలుగు సంవత్సరాలు ఇస్తాడంట ఒకటేసారి
ఆ
నలభై
అనకున్నా
బీటెక్ కాలేజ్ బిజినెస్
ఆ
వాళ్ళ ఫీజ్ కన్సలేషన్ గుడా ఇత్తరంట.
నాక్ రేప్ బిర్యాని తిన్పిత్తవా
రేపా
ఆ
బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి
బ్యాంక్ బ్యాలెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్
రియల్ కావాలంటే కొంచం టైం పడ్తది కాకపోతే రేప్ సెట్ చేస్తాలె
అచ్చ
మనక్ హాల్డేస్ ఇప్పట్ల లేవు కదా
లాక్ డౌన్ అంటాన్లు కదరా
నా అదే అంటారు అర్ధం కావట్లేదు లాక్డౌన్ అంటాన్రూ నిజమా బయట గుడా న్యూస్లో గుడా వచ్చింది.
అదే మోడీయే డిక్లర్ చేసిండు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రి లాక్డౌన్ పెట్టింరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితాంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం
ఇగ కాలే కాలేజ్, స్కూల్లేమో ఈడ ఉన్నాయి. ఇవి గుడ వెట్టచ్చి అనుకో కర్ఫ్యూ పెడితే ఇగ ఏదుండదులే అనీ అన్ని బంద్ అయితయి
ఆ
అమ్మ
ఏం ఏం పెడితే
కర్షిప్
కర్ఫ్యూ పెడతు మార
బాగా పెరుగుతా అంటున్నాయా కొత్త వైరస్ వచ్చిందంట
ఏ అవు వచ్చింది కరెక్ట్ గాని అది ఎక్కువ పసెస్ రాల జస్ట్ ఫైవ్ కేసెస్ వచ్చినాయంట
అవి పెరుగుతతే అమో డౌట్ పడుతవ రా కారణాలకిచ్చదిమో డౌట్
ఏ కాధు ఇంకా
అ అట్లా అయితే ఎట్లంత జవు పరిస్థితి
ఏహ వేరు అదుక
సరేదులే నీ ఒక స్మాల్ ఆడ్డౌన్ లక ప్రాక్టిస్ చేయండి మరి
ఉమ్ ఎందుకంటే రీజన్ పెట్రోల్ తక్కువ అతుంది ఇబ్బంది అవుత ఒకటేసారి ఇబ్బంది పడేదానికంటే కర్ఫ్యూ పెడితే అసలు వెహికల్స్ తోటి యూజ్ ఉండదు కదా అట్లా దట్స్ ద రీజన్ టు చుస్
అది ఇ కరెట్ అలే అస యుద్ధాంగా గట్టి అయితే అటుంది బయట
ఆ బయట ఇక్కడ మనకి మన వెళ్తలే గాని అక్కడ బయట ఘోరంగా అ తను
పక్క పెట్టి క్యాన్
ఉమ్
మా అది కూడా ఎక్కువసేపు ఉండదురా మనకు అది కూడా సరిపోదు మనకు ఎందుకంటే ఇప్పుడు అసలేే దొకుతలేదు అయా వట పక్కా వట్ ఎపుద్యన సెట్గా కధు నాకు
ఇ అదిగల
ఉమ్ యాభై అంది వంద ఇష్టపోయినా కూడా మనం తిరిగే తి ఫిఫ్టీన్ పడుతుంది వంద ఉంది గానీ తిరుగుతూనే ఉంటాం బోసి
ఉమ్ లాక్డౌన్ పెడితే సిచ్యువేషన్ లో ఏమైతాయో ఏమో
లాక్ డౌన్ పెట్టినా కూడా ఎట్లుంటది తెలుసా పచాడోలకు ఇ ఫుడ్ ఆర్డర్ పెడతా ఉంటారు డలివీరి బాయ్స్కి పెట్రోల్ ఆర్డర్ పెడతా ఉంటారు వాళ్ళు వండుకోరు
హలు
సాఫ్ట్వేర్లు వాళ్ళ పని వాళ్ళకే ఉంటది కదా రా వండుకునే టైం ఏడ ఉంటది వాళ్ళకి
అవురా కరెక్టే మరిీ ఫుడ్ ఆర్డర్ పెడితే వత్తానికి వే విల్సన్ ఉండొద్దా
అదే నన్ వాళ్ళు ఇట్లా ఆలోచించా కూడా అట్లా పెరుగుతానయిగా ఒక సైడ్ ఒక సైడ్ ఆపేత్తే ఇంకో సైడ్ పెరుగుతానయ్
అదే వెికల్స్ యూజ్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్
ఉమ్ బైక్ గొనాల్రా ఒకటి హలో
అంటే మొత్తం వెహికల్స్ ఉంటాయి ఎలక్ట్రిక్
వేకిల్స్
ఆ అ ఆ వరంగల్లు ఉన్నాయంటారా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కే ఏమో ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయంట మంచిగా స్టైలిష్ గా ఉన్నాయి పికప్ అదంతా మంచిగా అనుకుంటే అదేతీసు దాం అనుకుంటాన అంతకంటే ముందు నేర్సుకోవాలి మనం
ఆ
స్కూటీ వచ్చుకాని బైక్ ఎ నాకు ఇత్తర్రా బైకు కానీ గేర్ల కాడ పోతా ఉంటది నాది గేర్లు క్లచ్ మూమెంట్ అది ఒక టార్చర్ ఇగ నాకు ఈ స్కూటీ అనుకో బైక్
అవునా
గేర్లు క్లచ్చు లుంటే అది పోతా ఉంటది స్క్యూటీ అనుకో ఈజీగా తోలచ్చు
అవు
స్క్యూటీ మా అన్నదే ఎక్కువ తోలుతా నేను డైట్ స్వస్ ఇ గా పోనియచ్చా ఆ స్కూటీ బైక్ మనకు చాలా కష్ కష్టంగా పోతది సెట్టు కాదు
ఆ
అవు న్ని బైక్ ఉందిగదా రా
బైకా
నేర్పిగా నీ బైక్ మీదనే ట్రైలు
పెట్రోలు బయట
అక్కడ ఉంటే నేన్గొటిత్త లేకపోతే నువు
ఆ ఉంటాయ్ పోలీసోళ్ళు వచ్చినాకా
అరే ఇప్పుడు ఇంక మన కంప్లీట్ లాక్డౌన్ పెట్టలే కదా కర్ఫ్యూ పెట్టలే కదా పెట్టినప్పుడు చూద్దాం అది ఒకప్పుడు బయట నిలుచుంటేనే ఇంట్లోకి ఎళ్ళ కొట్టేది
ఆ గుర్తుంది
ఏంతమంది ఎంతమంది పోయన్రాడ
హ్మ్
అంత పోయినక తారీఖ్ చిన్న చిన్నయ్ వచ్చి పోతున్నారు
కరెక్టే అది
ఇప్పుడేదో అంత ప్రశాతంగా అనుకున మళ్ల ఇదీ వచ్చింది
మ్ లేదురా
ఇప్పుడు లాక్డౌన్ పెట్టడానికి అది ఏం వైరస్ అసలు
మరి లాక్డౌన్ కి వైరస్ కి సంబంధం లేదురా వైరస్ జస్ట్ ఫైవ్ మెంబర్స్ కి వచ్చింది వాళ్ళ మొత్తం
ఇండియాల ఫైవ్ మెంబర్స్ కొచ్చిందా
ఉమ్
అంటే దా
కానీ ఆ అంటే చనిపోతాళంటా
ఫైవ్ మెంబర్స్ చనిపోయిరా
ఫైవ్ మెంబర్స్ కొచ్చింది
మ్
మెంబర్స్ కీ సీరియస్ గుంది ఎందుకనే మంచిదని హాస్పిటల్ మొత్తాన్ని క్వారంటైన్లో పెట్టారు హండ్రెడ్ మెంబర్స్కి క్వారంటైన్ ఫోర్ మెంబర్స్ కొస్తే త్రీ మెంబర్స్ చచ్చిపోత గాలట ఒకరు ఒకరు బతుకుతాళ్ళట
అంటే అంతమంది అంతమందికి ట్రీట్ చేస్తే దాంలో ఒక్కరు బతుకుతారా
నార్మల్ గా ఫోర్ మెంబర్స్ వచ్చిందనుకో రాండమ్ గా దాంలో ఒక్కల్లు బతుకుతాలంట త్రీ మెంబర్స్ చనిపోతాలంట
అంటే ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ కొంచెం ఎక్కువు నట్టు
ఆ
అయనా అయినా ఈ కరోనా ఇన్ఫెక్షన్స్ వల్ల మొత్తం యాంటీ బాడీస్ అన్ని చచ్చిపోయినాార మనకు
ఇంజెక్షన్ లేదు యాంటీబాడీకి ఇపుడు ఏ సిరిగాని ఏం లేదంట అది వేసుకున్నప్పటి నుంచి మొత్తం ఆ ఉండదు ఎవడ్ ఎట్ల తయారైతండో వాడికే అర్థం కావట్ల మెయిన్ గా బద్ధకం పెరిగిపోయింది అందరికి ఇంజెక్షన్ ఏయించుకున్నప్పటి నుంచి
అవును